హలో
వినిపీస్
హలో వినపడుతోందా
వినిపిస్
ఆ ఏం చేస్తున్నావు
స్తుందా
ఏం చేస్తున్నావు
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావు
హా ఏం చేస్తున్నావు అంటున్నా
అదే అబ్బా ఇప్పుడే పని అయింది అయితే ప్లై ఇట్లా కూర్చొని ఉన్నా అన్న
ఆ వంట అయిందా
ఆ అయింది పొద్దున్నే అయింది పక్కలు కూడా పెట్టేసిన
ఏం వంట చేసినావు
నేనా చిక్కుడు కాయ కూర చెసిన ఇగ అయిపోతంది కదా చిక్కుడుకాయల సీజన్ గా మళ్ళ దొరకాయి ఇగ మళ్ళ దసరా వరకు దొరక కయి కాదా అని ఇగా కొంచం మం మంచిగానిపించింది మార్కెట్ వెయిన్ అయితే మంచిగా కనిపిితే ఇగ తీసుకొచ్చినం
ఊరికి వెళ్ళినావేమో ఎప్పుడు వచ్చినవు్
ఆ
పొద్దున వచ్చినవా పిల్లలకి స్కూల్ కి అందొచ్చినవా
ఆ ఇగ నిన్న పోయింది పేట్టియ్యాలె మా చిన్న పాపను తీసుకురాాలని పోతా కదా ఆ అవును ఇగ మధ్యాహ్నము ఈ పెద్దమకు బాక్స్ ఇచ్చి చిన్నమని పట్టుకొని రావాలే
ఇప్పుడు ఇగ మార్చ్ సిక్స్టీన్ నుంచి వన్ టైమ్స్ స్కూల్ స్టార్ట్ అయితది కదా
ఇకేంది ఎంజాయ్
సిక్స్టీన్ నుంచి ఈ పిల్లలతో నీకే ప్రాబ్లమ్స్ ఇగ ఇగ ఇంటికిొచ్చి ఒకటే గొడవ అల్లరి ఆటలు తట్టుకోలేము కానీ ఈ సంవత్సరం తొందరగా సమ్మర్ హాలిడేస్ యిస్తాడ్రు ఏప్రిల్ ట్వంటీ నుండేలే హాలిడేస్ ఇస్త స్థాండ్రు నెల పదిహేను రోజులు ఏదన్నా వెళ్తున్నావా లేదా ప్లాన్ చేసుకున్నావా హలో హలో
ఆ
ఏట్ అనా వెళ్తున్నావా లేదా ప్లాన్ చేసుకు పునవా
హైదరాబాద్ వెతున్నా
హ్మ్ ఆహ్
ఆ హైద బాగులా మా వాళ్ళది మొక్కుందబ్బా పెద్దమ్మ తల్లి గుడి తెలుసా హైదరాబాద్ల ఫేమస్
ఆ అయ్యో చెప్ప ఆ ఓకే ఓకే ఆ ఆ
బాగా ఫేమస్ అబ్బ పది అదే మా ఆక్కకు అక్కడ మొక్కు ఉన్నది ఒకట్టి మేకతోని ని మొక్కుకున్నదన్నట్టు దేవుని అయితే ఇక ఎండకాలంల ఇప్పుడు ఇక మా అక్క వాళ్ళ హస్బెండ్ స్వామి మాలేస్తాడు అంజనేయస్వామి ఏందీ ఇగ ఉగాది వరకు శ్రీరామనవమారు మాల అయిన తర్వాత హాయిసే కదా ఆ అదే మొక్కేది ఉంది ఇక నిన్న పొయ్యి అనే కదా మొక్కు తు రా ఎమ్ అని చెప్పి తమున్న పోయిన
అందరు వెళ్తారేమో
ఇక వెళ్దాం మూ రండి ఏయ అక్కడనే మేకాను కోసుకొని భోజనాలు చేసి వచ్చు ఇప్పుడు లేదా హైదరాబాద్ లో అయితే
ఉండాలే ఉండాలే మనకు కూడా డబ్బులు ఉండాలే
ఇదొకటి కావాలి డన్ టారు కదా
అవునవును
అందుకే నేను ముందే చెప్పిన మీరు ఎప్పుడు వెళ్తారో కొంచెం ముందు చెప్పుండే మా ఆబ్బో ఇప్పుడు ఉండుడు భోజనం టే మీరు మళ్ళా చిన్నపిల్లలని పట్టుకొని పోవాలే మళ్ళ హైదరా పోయి అదొకటి ఇదొకటి ఇలే మళ్ళెక్కడకుపోయిన రేటు
ఇప్పుడు మళ్ళీ ఉగాది వస్తాంది నైన్టీన్ కి ఉగాది ఉమ్మ్ ఉమ్ ఉగాదికి ఏం జేస్తవ్ ఉగాది వస్తాంది కదా ఉగాదికి ఏం జేస్తవ్ ఉగాది కస్ ఉగాది వస్తోంది కదా ఉగాదికి ఏం జేస్తవ్ అంటున్నా
అటే పోత
ఉమ్
ఆ నైంటీంత్క్ క కదా తెల్లారం రాను ఇం కేంది హాలిడేస్ రే
ఆ వాగే తెల్ వన్ టైమ్స్ కూలే గదా
ఈ ఉగాది పా మన్ముక్ కేదు అది
ఉమ్మ్
ఉమ్మ్
తరువాత ఇయ్ పో చమ్మలు పెడుతాండ్రు కదా పోచమ్మలు పెట్టాలి ఉగాదికి నువ్వు పోచమ్మ మొక్కినవా
వన్ టైం స్కూలే కానీ నువ్ మొక్కరా మొక్కవ పోష అద్దు
వినబడుతుంద నాది
వినిపిస్తుంది నాకు నాది వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందబ్బా
అదే పోశమ్మన్ మొక్కేదుందబ్బా నువ్ మొక్కినవా అంటన్న
లేదబ్బా ఇంకా మొక్కలేను మొక్ క్కాలే
నాది గూడ ఉన్నది ఇగ నేను గూడ మొక్కేది ఉంది పోషమ్మకు మైసమ్మకు మొక్కాలే ఏమో ఇగ ఆదివారమే అనుకుంటన్నా నేను గుడా ఇగ మధ్యల అంటే కుదరది మళ్ళా స్కూల్ ఉంటది
రం కదా నెక్స్ట్ ఆ నెక్స్ట్ వడద్ ఇగా హు
కాలాని ఏ మొక్కుతావు నువ్వు అప్పాలు గారెలు నైవేద్యము కోడా మామూలుగా మొక్కుతావా నైవేద్యం చేసి ఏ మొక్కుతావు హలో ఆ హలో హలో హలో వినిపిస్తుందా